హలో!
హాయ్
హాయ్ బాగున్నావా?
ఆ బాగున్నా బాగున్నావా? నువ్వు
ఆ బాగున్నా ఏం చేస్తున్నావ్.
ఏం లేదు ఒట్టిగానే ఉన్నా ఇప్పుడే దోశలు తిన్నా
ఇప్పుడు దోశలు ఏంటి పొద్దున తింటారు కదా.
ఆ స్నాక్స్ టైమ్ లో అని ఇప్పుడు చేసినా.
ఇది డిన్నర్ టైమ్ అయింది కదా.
టూకే అన్నం తినబుద్దు అవ్వట్లేదు అల్పాహారం అట్లా ట్రై చేయాలని ఇది చేసినా.
అంటే మార్నింగ్ దోశల పిండి ఉండే అయితే తిన్న అన్నట్టు. ఫుడ్ ఎక్కువ ఇప్పుడు రైస్ డైజెస్ట్ కాదు. కదా
అవును చాలా మంది చాలా మంది ఇప్పుడు నైట్ టైం అన్నం తినరు టిఫిన్స్ తింటారు చాలా వరకు
ఇప్పుడా
హలో
హలో! వినిపిస్తుందా?
వినిపిస్తలేదు.
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే. ఏమైంది?
నాకేం కాలే నేను చెప్తాన్న నువ్వే ఏమేమో అంటావు
అదే నాకు మీ వాయిస్ ఏం వినిపించలేదు.
నేనేమో ఈవినింగ్ అట్లనే అందరిలాగానే స్నాక్స్ చేస్తే మీరేమో ఓ ఇప్పుడు ఏంటి అది ఇది అంటున్నావు
అంటే ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ చేసుకుంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫుడ్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు ఇట్లా టిఫన్స్ చేసుకుంటారు. దోశ, ఇడ్లీ, వడ, పూరి నైట్ టైంలో కూడా
కదా అందుకే చేసాను అన్నట్టు.
మ్ ఉ. నాకు కూడా ఎక్కడికైనా బయటికి ఎక్కడైనా టూర్స్ కి అటు ఇటు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇట్లా ఫుడ్ అసలు అన్నం తినబుద్ది కాదు బయట కర్రీస్ అవి ఇవి ఇట్లా నాకు టిఫిన్స్ దోష అయినా ఏదైనా దోష అనే నేను ఎక్కువ తి టా బయటికి పోతే దోశ తినాలనిపిస్తది గీ నైట్ టైమ్ లో కూడా ఒకసారి అయితే నేను పోయినప్పుడు ఆడంత అన్నం ఇస్తారు కానీ అస్సలు తిన బుద్ది కాదు దాని కన్నా టిఫిన్ తినడం బెటర్ అనిపిస్తాది
ఆ అది కూడా కరెక్టే ఆ అయితే నేను నార్మల్ గా ఊకే ఏ ఇంట్లో ఆఫీస్ కి వాళ్ళు వెళ్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు అప్పటికప్పుడు మళ్లీ పిండి నేను కూడా వెళ్ళాలి అయితే పిండి నానపెట్టుడు కాదు అందుకనే ఇంస్టాంట్ దోష చాలా చేసిన అన్నమాట
అవును నేను కూడా చూస్తున్నా ఇప్పుడు అట్లాంటి ఇంస్టాండ్ దోశలే చాలా రకా రకాలుగా చేస్తున్నారు ఈ ఆలుగడ్డల తోటి బియ్య పిండి తోటి రాగి పిండి తోటి అండ్ పెరుగు దాంట్లో కొంచెం పెరుగు కలిపితే అవును తెలుసు మేం కూడా ట్రై ఇభడు గోధుమ రవ్వ లేదంటే సన్న ఉప్మారవ్వ తోటి చాలా రకాల నవ బాగా ఇష్టం నాకు అట్లాంటి
అంట హెలో
ఆ చెప్పు
ఆ ఇవన్నీ తెలుసో లేదో అని అడుగుదామంటే ఓ చెప్పేస్తున్నారు మీరే
ఎ ఆ అవును అండి నేను కూడా మొన్న ఉన్నట్టుండే చూస్తున్నా రీల్స్ చూస్తా కదా ఆ నేను ఎక్కువ ఫుడ్ రీల్స్ ఎ చూస్త పూడి
అవునా నేను రాగిది చేస్తా మా మమ్మీకి చాలా ఇష్టం అది రాగి పిం పిండి గానీ దో మన ద రైస్ ది బియ్యం పిండిది చేస్తా అయితే ఈ రో కే ఏం చేసినా అంటే పెరుగుది చేసినా అన్నట్టు
పెరుగుదయితే పుల్లట్లు ఇట్లా పుల్ల పుల్లగా మంచి ఉంటాయి చెట్టు చట్నీ తోటి తింటే పల్లీల చట్నీ గాని చట్నీ వేసుకుంటే ఇట్లా పుల్ల పుల్లగా దోషాలు బాగుంటాయి
అవును చాలా బాగుంటది టేస్ట్ గానీ ఏంటంటే అది చేయాల కొంచెం టైం పడతాది అన్నటువంటి తిప్పడానికి రాదు
అవును ఆ ఇది బియ్యపిండి అ అంటే మనం ఇగ నానబెట్టి చేస్తాం కదా అది ఫటాఫటా వెళ్తాయి కానీ
అది వాటరు అట్లా కాదు వాటర్ క్వాంటిటీ వాటర్ క్వాంటి అతి ఎక్కువ ఉంటది కాబట్ తి అది తీయడానికి క్రంచిగా బాగా వస్తాయి కానీ ఇందులో మనము పెరుగు వేస్తాం కదా అది కొం చెం చిక్కటగా ఇట్లా ఉండడం వల్ల ఏళ్ళదు
అదే పెరుగు వేయడం వల్ల అది ఇట్లా భుజం ముద్ద ముద్దగా దగ్గరకి అయితాది వెళ్ళడానికి టైమ్ పడతాది
ఆమలో అది సిమ్లో పెట్టాలి ఎక్కువ పెట్టేస్తే పైన ది కాలిపోయి ముద్ద ముద్ద అట్లనే ఉంటది వట నాటు
అవును
ఇంకా చట్నీ లేకపోయినా టేస్ట్ బాగుంటది కానీ చట్నీ ఉంటే ఇంకా బాగుంటది
ఎందుకంటే దాంట్లోనే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి మిక్సీ కట్టినాం అనుకో చట్నీ అంటే టైం లేదా అను కో చట్నీ చేయడా పడితే అదే టేస్ట్ బాగుంటది
అవునా మధ్య మధ్యలో మీ వాయిస్ ఏమినబడతలేదు
వినిపిస్త లేదా నా వాయిసు
మధ్యలో ఒకసారి కట్ అయిపోయింది
ఆహా ఇప్పుడు ఓకేనా మరి
ఆ ఇప్పుడు ఓకే.
అ‌.
వాటర్ బాటిల్స్ కొన్నారా సమ్మర్లు.
ఆ కొనలేదు పాతయ్యే మాకు ఫుల్ ఇల్లు నుండి ఉంటాయి మాకు బాట. అవె నింప లేక పిచ్చి లేస్తది మాకు ఇంకేం కొనాలి.
ఇగ నా సిక్స్. సిక్స్ మంత్స్ కంటే కాదు కానీ ఇయర్లీ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ లో అయినా బాటిల్స్ అనేవి చేంజెస్తూ ఉండాలి లేకపోతే. పోతే డస్ట్ కిమి కటకం మనం కడుగుతం కావోచ్. కానీ దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటది కదా సో వాటిని పాతయి ఫుల్ ఇల్లుూరిండి ఉండ. చు వాటిని ప్లాస్టిక్ సామాన్ లకి అమ్మేసి కొత్తయి కొనుకోండి.
అవును కొనాలి అని చూస్తుంట పో కొందామంటే ఇక వర్షాకాలం వచ్చేసింది. చూస్తా చూస్తా.
అయితే వర్షాకాలంలో తాగ రా ఏంటి వాటర్ బాటిల్స్ లో.
చాలా వరకు మొత్తమే అవాయిడ్ చేస్తాం కుండ నీళ్ళే తాగుతున్నాం మేము ఇక ఎవరైనా వస్తన్నా ఇట్లా. బాటిల్ అలా ఇస్తాం లేదంటే మేము గ్లాసు.
ఓ మీరు పాత పద్ధతిని పాటిస్తున్నారా అయితే.
ఉమ్ అవును ఫ్రిడ్జ్ అవాడ్ చేసేసిన మొత్తం.
పాతయ్య ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ అయితున్నాయి మీరు గమనించారా చూక్. క్కల ముగ్గులు మళ్ళా ఇప్పుడు అవే వస్తున్నాయి డిజైన్స్ ఎవరు యూస్ చేయట్లే మల్ల అన్ని. పాతవే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు.
అవును ఓల్డ్ ఏజ్ గోల్డ్ అయింది మళ్ళీ ఇప్పుడు. రాగులు, జొన్నలు, సజ్జలు ఎట్లా తినేటోళ్లు అవి ఇప్పుడు అట్లా తింటున్నారు. హెల్దీగా ఉండడానికి.
అవును అవి తినడం వల్ల ఎక్సర్సైజ్ చేయడము అంటే కరెక్ట్ టైమ్. కరెక్ట్ ఇప్పుడు అంటే ఎక్కువ స్థూలకాయతవం ఇట్లా లావు కావడం అట్లా అవుతుంది కదా చిన్న. చిన్న ఏజ్ లో ఇ ఏజ్ తెలియకుండా సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి అక్కడికక్కడే పడిపోవడం. పోవడం. అట్లా జరుగుతున్నాయి కదా సో మళ్ళా పాతకాలం ఇవి ట్రై చేస్తున్నారు.
అన్ని రోగాలు వస్తున్నాయి మ మూడు మెట్లు ఎక్కలేకపోతున్నాం ఇట్లా ఆయాసం వస్త. వస్తుంది ఎక్కుడు తోట నడవలేము ఏమి లేము మొక్. కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు.
వీటన్నిటికీ కారణం కల్తీ ఫుడ్ కదా.
కానీ మనం ఏం చేస్తాం బయట ఫుడ్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అవి అట్రాక్ట్ అయితే స్మెల్ కె టెంట్ అయిపోయి.
ఎందుకు మరి వాళ్ల అంతా టేస్టీగా ఉంటాయి బాగా‌. ఇప్పటి ఓ ఆయిల్స్ యూజ్ చేస్తారు మళ్ళా పాడైపోయిన యూజ్ చేసినా కూడా ఎందుకు టేస్ట్ వస్తాయి. ఏంటరు.
వాళ్ళకు ఒక ట్రిక్ ఉంటది వాళ్ళకు ఇక బిజినెస్ జరగాలి కదా.
ఆహా ఆ ట్రిక్ ట్రిక్ తెలిసా మీకు.
తెలుస అంటే వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను చెప్తా నువ్వు ఫాలో అయితావని నీకు డబ్బులు అతాయ అని చెప్పేసి.
నీన్ అడుగుతున వాళ్ల ట్రిక్ తెలిస్తే నేన ఒకటీ బిసినెస్ పెడదామని.
ఫ్రెండ్ అయినా కూడా కొన్ని దాచిపెట్టే ఉస్తుంది.
అలా కాదు నేను మా ఫ్రెండ్ కలిసి ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా. దం అనుకుంటున్నాం.
ఫ్రెండ్స్ తోటి అసలు పెట్టొద్దు. ఇండిపెండెంట్ గా ఉండాలి మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా ఏ. ఏద ఒక రోజు ముంచేస్తారు మనం నమ్మిన వాళ్ళే మనల్ని ముంచేస్తారు.
అట్లా కాదు నిన్ అనేద అట్లా బిజినెస్. కాదు ఇప్పుడు చూడండి నేను ఇంతకు ముందు ఒక రీల్ చూసిన ఇది ఫేస్బుక్ ని కాని పెట్టి ఆయన నాకు నె. ఏం గుర్తులేదు కాని అయినా అతని ఫ్రెండ్ గలపి ఫేస్ బుక్ కనిపేటిరు కాదు అయన వేరే ఆయన సీఈవో గాని ఇట్లా ఫేస్బుక్ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే కలిపి పెట్ను వాట్సాప్ ఇద్దరు ఫ్రెండ్సే కట్టి కనిపెట్రు ఆ ఇట్లా ఆమెజాన్ దేనికైనా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ చేస్ తున్నారు సో నేను నా ఫ్రెండ్ కలిసి ఒకటి చేద్దామా అనుకుంటున్నాం
అ
మీరేమో ఫ్రెండ్ ముంచుతారు అది అండ్
అవును మరి నేను చూసి చూసి ఉన్నా చాలా మందికి ఎక్స్పీరియన్స్ తోడు నాకు చెప్పాను వాడు నేను మీకు చెప్తున్నా
ఫ్రెండ్స్ లే నినుం ముంచిరా
నేను అట్లా ముంచే రకాన్ని కాదు నేను
నువ్వు ముంచుడు కాదు నిన్ను ముంచు
నన్ను ముంచరు నేను ఎవరితోటి పార్ట్నర్షిప్ చెయను
అవునా బిజినెస్ కి ఇంట్రెస్ట్ లేద
బాగా మంది చెప్పిండ్రు ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే గాని మధ్య ఇలా క వచ్చేసరికి ఇగ ఆ ఇప్పుడు లోన్స్ తీసుకొని ఇద్దరు షాప్ పెడతారు షాప్ పెట్టినంక ఆయన ఏం చేస్తాడు ఒక ఆయన కట్టకుండా పోతాడు ఒక ఆయనేమో హాయ్ ఆయనకు తెలువ కుండా మొత్తం డబ్బులు తీసుకుంటాడు ఆయన పరాార్ అయిపోతాడు ఇక మీలినా బర్డన్ మొత్తం ఒక మీ దనే పడుతది అయన ఇలాబోది దిబో మాన్న కూడా ఏం రాదు ఆయనకు
అట్లా కట్టకుండా ఎట్లా ఉంటారు ఫస్ట్ టే వాళ్ళు అగ్రిమెంట్ లో
దు మనల్ని నమ్మపిస్తారు అట్ల ని నమ్మకంగా ఉన్నట్టే ఉంటారు పక్ కన కని వెన్ను పోటు పొడు పొడుస్తారు
అరే మనం ఎక్కడనో గొరవలేేదు ఇ చిన్నప్పటి నుండే దోస్తు కదా ఆయన ఎందుకు అట్లా చేస్తాడు
చేస్తారు అట్లా ఎక్స్పీరియన్స్ మస్తు మందిని చూసిన నేను
ఆ టైమ్ లో వాళ్ళు అట్లా గా బిహేవయర్ స్తరే మొయిగా మనీం గుయించిి
పోయినాక మన మైండ్ అనేది ఆటోమేటిక్గా అట్లా అయితది
చేంజ్ అయిపోతుది అంటవా
అవును
ఉహు అయితే ఒక్కరి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే కష్టమే కదా మరి అందు కెనే ఫ్రెండు
కష్టం ఏం కాదు కష్టం అయినా కూడా తర్వాత నువ్వే ఇట్లా పైకి వస్తావు నీ కాళ్ళ మీద నువ్వు
సో ఫ్యామిలీ తోటీ అయితే ఓకే అంటవా మరి
ఫ్యామిలీ తోటి అంటే మన ఫ్యామిలీ ఓకే కాని మళ్ళీ పెద్దమ్మలు పెద్ద నాన్నలు పిన్నిలు బాబాయిలు అంటే కష్టం కజిన్స్ అని వాళ్ళని వీళ్ళని
మీకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే
నేను విని విని చూసి చూసి ఉన్నా అందుకే చెప్తున్నా
అట్లా కాదు ఇప్పుడు కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ డే న్యూ బా క్లాత్స్వి బ్రాండింగ్ ఒప్పో ఓపెన్ చేస్తున్నారు ఆ
స ఆ సరే నాకు కొంచెం ఓర్క్ ఉంది మళ్ళీస్తా ఆగు
ఉ నీ ఓకే